హలో నమస్తే అండి
చంచ్చా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు
బావున్నాం ప్రజెంట్ అయితే ఏం చేస్తాం యాస్ యూజ్ వల్ నార్మల్
హ మ్మ్ ఐచుట్టుపక్కల జరుగుతున్నా సన్నివేశాలు లేదంటే కరెంట్ అఫైర్స్ తెలుగులో ఏమంటారో తెలీ ఏమైనా చెప్పగలరా నాకు లేదు
నీకొకటి వాట్సప్ లో ఒకటి పెట్టా అది మాట్లాడుకుందాం
లా ఇప్పుడు మీరు డైరెక్ట్ గా చెప్పకూడదు యూ డోంట్ హ్యావ్ దట్
రైట్సా ఓకే గల్ ఎఫ్ ఫాగాట్
డిస్కార్డ్ ఆవర్ కాల్ ఓకే
ఓకే నో ప్రాబ్లం
తెలుగు తెలుగు
ఓకే ఓకే ఏం కాదులే
చాల రోజులు తర్వాత మాట్లాడుతున్నాం ఎలా ఉన్నావు మన
నువ్వెలా ఉన్నావు
నేను కూడా బాగున్నాను మన మద్ ఈ మధ్య చాలా బిజీగా ఉన్నారు
బిజీ ఏం లేదే నార్మల్ గానే ఉన్నా అంతే
కాలేజీస్ ప్రాజెక్ టే అలాగే తినడమా అన్నమూ టమోటాలు మీరు
మేము కూడా ఇంచుమించు అలాంటిదే అండి
ఉ
అన్నం రసం టమోటా కర్రీ ఆ ఏంటి ఏదో అంటున్నావ్
ఈ ఏం లేదండి చెప్పండి ఆ నీకు ట్రావెలింగ్ అంటే ఇష్ ప్రయాణించడం అంటే ఇష్టమా ఓంటరిగా ప్రయాణిం చ్చడమా స్నేహితులతో ఉండడం.
ఆ ప్లేస్ బట్టి, అలా బట్టి నా మూడ్ థింగ్స్ ని బట్టి ఒంటరిగా వెళ్ళాలా, లేదా ఎవరితో అయినా కలిసి వెళ్ళాలా అని డిసైడ్ అవుతా. మరి నీకు
నాకు ఉ ఎక్కువ శాతం ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టపడతాను.
ఆ మరి నువ్వు ఒంటరిగా వెళ్లి ఆ
మన సొంతంగా మనము కొత్త మనుషుని పరిచయం అయ్యి, మనం ఎలా కొత్త వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాము. మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తూ గలుగుతున్నాం అన్నది మనకి ఒక ఐడియా వస్తుంది మన పైన ఒకటి. ఎంతే వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసు
ఆ అదే ఉండిపోతుది ఏదైనా వాళ్ళు ఉంటారు కదా. అని ఒక చ్ మైండ్ సెట్ లో అలా ఉండి పోతాం. కానీ మనం ఒకరే వెళ్ళినప్పుడే అన్ని ఎక్కువ గమనించడం గాని, ఎక్కువ మన మీద మనకు నమ్మకం వస్తది. ఆ
అదే చెప్తున్నాను.
మీర ఎప్పుడైనా ఒక్కల్లె ఎక్కడికైనా ప్రయాణించారా
ఒక్కళ్లే ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళలేదు. హాస్టల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి హాస్టల్ కి తప్ప ఎక్కడికి ఒక్కదన్నే వెళ్ళలేదు.
పర్లేదు అది కూడా బానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన మనుషుల్ని కలుస్త
అవును ఆ కలుస్తాము. చ్ అక్కడ కొన్ని జరిగే సిచ్యుయేషన్స్ అలా మైండ్ లో ఉంటాయి.
ఏమైనా పంచుకోవాల్సిన లాంటి సన్నివేషాలు ఏమైనా ఉన్నాయా.
ఆ ఇంకా ఏమంటే ఎప్పుడు ఏం చేయడానికి కైనా అన్నిటికీ ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడేదాన్ని. అంటే ఆ ఏ పనికైనా ఇంట్లో వాళ్ళు వస్తేనే వెళ్ళేదాన్ని అలా ఉండేదాన్ని. ఆ మోస్ట్ డిప్లొమా వరకు అలా డిప్లొమా అయిపోయాక అర్థమయింది. నాకు చ్ ఇంకెన్ని రోజులు వాళ్ళ మీదే డిపెండ్ అవుతాం అన్నిటికీ. అని చెప్పేది అప్పుడు నేను ఒక్కదాన్నే మనాన్ వస్తా అన్న వద్దు నేను చేసుకుంటాను నేను ఏదో ఒకటి చేస్తాను. అని అప్పుడు నా మీద నేను కొంచెం ధైర్యం తెచ్చుకుని అప్పుడు చేయడం మొదలెట్నా.
శభాష్ అండి బలమైన ఇండిపెండెంట్ అమ్మాయి
నేను నీ అంత బలమైన ఇండిపెండెంట్ అమ్మాయి కాదు బట్ కానీ కొన్ని సిచ్యుయేషన్స్ అయినా అందరి మీద డిపెండ్ అవ్వకుండ ఉండగలగాలి అని అనుకుంటాం గ
అలా ఒకరితో పోల్చుకోడానికి ఏం లేదం డి
ఆ అంతే సిచ్యువేషన్స్ ఏం చేయాలో చెప్తూ ఉంటాయి
హమ్
ఎలా గడిచింది ఈరోజు
పర్లేదు బానే గడిచింది
హమ్ ఎలా ఉంది అక్కడ వాతావరణం
ఇక్కడ వాతావరణం మరీ అంత ఎండగ అనిపించలేదు ఎందుకంటే ఈరోజు ఎండలు ఎక్కువగ పెరగలేదునుకోండి నాకు తెలిసినంత వరకు పర్లేదు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది
అయిపోయింది
కానీ ఇంకా మామిడికాయలు కనిపించలేదు
కాలేజ్ లో ఇప్పుడే వస్త తున్నాయి చిన్ని చిన్ని కాయలు ఏదో అడుగుతున్నా నీకు ఇష్టమైనా ఆ
నీకు ఇష్టమైన ఫుడ్ ఫ్రూట్ ఏంటి అని అడుగుతున్నాను హమ్ ఇది సమ్మర్ కాబట్టా
ప్చ్ నా నా టోన్లీ ఇన్ సమ్మర్ నాకు మ్యాంగో అంటేనే చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టం
చాలాలు
అన్ని చాలాలంటే అంత ఇష్టం అని అర్థం నేను ఏ ఫ్రూట్ ని మరి ఇంకా అంతగా ప్చ్ ఏదో నాకు తిన్నా కూడా ఊరికే బోర్ కొట్టేస్తది కానీ మ్యా మామిడి కాయ్ అల కాదు ఇన్ ఇంకా ఇంట్లో ఉన్నప్పుడుయితే వెరైటీ వెరైటీ గా చేసుకుొని తినేదాన్ని దాన్నిది ఎండలో పెట్టి పికెల్స్ అన్నట్టు ఏ చేసుకొని తినేదాన్ని కానీ ఇప్పుడు మనకు ఆప్షన్ లేదు లే
స మనా ఇండియన్ గవర్మెంట్ ఫ్రి వ్యాక్సిన్ ఒకటి అమ్మాయిలకి స్టార్ట్ చేసింది
త్రి
వ్యాక్సినేషన్
లేదు దేని కది వ్యాక్సినేషన్
హె చ్పి వి హ్యూమన్ ప ఫిలోమాగరేషన్ ఏసి తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్ళ వయసున్న అమ్మాయిలు ఉంటారు కదా అంటే అంతకన్న ఎక్కువైన వాళ్ళ అయినా సరే ఎవరికి వాళ్ళ గర్భానికి ఈ రిలేటెడ్ గర్భపిండ క్యాన్సర్ రాకుండా ఆపడానికి ఇది ఒక వ్యాక్సిన్ మామూల్గా దీని అ రేటు పది వేల వరకు ఉంటుంది అదీ పోయిన నెల ఇరవై ఎనిమిది దొ తారీఖున మన గవర్నమెంట్ కున్ని రోజుల వరకు క్యాంపెయిన్ నడుపు తోండి అది ఎన్ని రోజుల్ అని తెలీదు
పోయినను న న్ననా
పోయింద నేట అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరు రోజు స్టార్ట్ చేసింది ఈ క్యాంపెయిన్ ని ఎన్ని రోజులు నడిచిందో తెలీయదు ఇంకా నడుస్తునే ఏదో ఉంది కాని ఒకటి పెట్టారు అలాగ
అవునా తెలీదె
మ్ ఈ య్ ఇది ఒకటి నాకు తెలిసినం
అవును అవును నాకి ఇప్పుడు గుర్ తు వస్తా ఉంది నేను మా అక్క స్టేటస్ చూసా అవును పెట్టిన్నారు కరెక్ట్ వేశార అది
కుదిరితే మీరు కూడా వెళ్ళి వేయించుకోవచ్చు
అవునా ఇప్పుడేమెల్తాంలే పండక్కి ఇంటిక వెళ్ళినప్పుడు చూడాలి మరి అవును నీకు ఇష్టమైన ఒక మంచి మూవీ లాంటిది సిరిస్కానేన్నన్నా చప్పచ్చు
ఆ ఈ మధ్య కాలంలో ఏమి చూడ ట్లే దండి
ఓకే నీకు ఇంతకు ముందు నచ్చిన మూవీ అయినా ఓకే
ఇంతకముందు నచ్చిన అంటే మీరు సిరీస్ చూస్తారా
చూస్తామండి ఓన్లీ తెలుగు ఓన్లీ తెలుగు బట్ కానీ ఏదేనా మూవీస్ బాగుంటే తమిళ్ మలయాళంలా చూస్తుంట అంతే వెబ్సీరీస్లన్ని తమిళ్ మళయామే చూడ
ఆ అంటే నేను చె చెప్పబోయేది అంటే అది అమెరికన్ సిరీస్ కానీ తెలుగులో కూడా నెట్ఫ్లిక్స్ లో మీకు కూడా వచ్చింది
ఓకే ఏం సిరీస్ అది
స్ట్రెంజర్ థింగ్స్
స్ట్రేంజర్ థింగ్స్ అవును చాలా మంది చెప్తూ ఉన్నట్టున్నారు ఇది చూస్తున్నాం చూస్తున్నాం చూస్తున్నాం అని
చాలా బాగుంటుంది ఈ సంవత్సరం జనవరి ఒ కటో తారిక్ ప్పుడే అవి కంప్లీట్ అయిపోయయి అన్ని సీజన్స్ స్
ఇయ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసావా అన్నిటిని
వు చేసేస్తానండి ఐదు సీజన్స్ ఒకొ ఒక సీజన్ ఎనిమిది తొమ్మిది ఎపిసోడ్లు ఎపిసోడ్ కంటన్నది ఉంటుంది కానీ మీరు చూస్తే ఆపూకోలేరు మిమ్మల్ని మీ నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవలన్నా ఆతృత మీలో చాలా పెరిగి పోతుంది
అవునమ్రి ఎంత బాగుంటది అయితే నేను కూడా తప్పకుండా చూ
ఖచ్చితంగా చూడాలండి ఏ పూ పు ఆ అందులో ఎలవెన్ అని ఒక క్యారెక్ట క్టర్ ఉన్నడుంది మీరు తనని చూసి చాలా ఇన్స్పైరింగ్ గా ఫీల్ అవుతారు అంటే ప్రతి ఒక్కలికి ఒక చేజ్ ప్ పాస్ట్ అనేది ఉంటుంది వాళ్ళు దాన్ని ఎలా అధిగమించారు. అధిగమించడానికి వాళ్ళతో ఉన్న వాళ్ళు ఎలా అంటే హెల్ప్ అయ్యారు చుట్టూ ఉన్న వాళ్ళు అనేది
ఆ
ఉమ్
ఇదేనా మొత్తం
అది అంటే ఫ్రెండ్ షిప్ యొక్క వాల్యూస్ మనకి బాగా నేర్పిస్తుంది.
ఓకే
ఉ ఇంకా మనం చాలా వరకు రిలేట్ అవుతాం అందులో మన
మన రియల్ లైఫ్ లోన
ఇ
ఓకే మనం మళ్ళీ ఇంకొక కాల్లో మాట్లాడుకుందాం
ఓకే అండి బాయ్ అండి
బాయ్ అండి